హలో హ హలో హాయ్ అండి
మ్ హాయ్ అక్క తిన్నవా, ఉ తిన్నాన అక్క మీరు తిన్నారా?
ఆ తిన్నాను ఇప్పుడే తిన్నాను.
ఉహు ఉ ఏటి స్పెషల్?
ఏం లేదండి స్పెషల్ ఏం చేయలేదు పెరుగు చ్చారు, బెండకాయ వేపుడు చేసాను.
మ్ మాది జొన్నరొట్టా ఇది ఘంజరా తాలి
అవునా ఉమ్ మంచి హెల్దీ. ఫుడ్ తిన్నారండి మీరు.
ఆహ్ ఉమ్.
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఆహ్ హలో.
ఏప్.
మీది కోం. మేము వైప్ హౌస్ వైఫేనండి. హౌస్ వైఫేనండి.
ఆహ్ అవును.
కున్నాను స్టడీస్ క్వాలిఫికేషన్ మంచిగునే ఉంది కానీ పిల్లల కోసము. బయటికి వెళ్ళలేకపోతున్నానమాట ఇంట్లోనే. ఉమ్ ఇంకా. ఇట్లా ఇంట్లోనే సమయం గడిచిపోతుందండి ఇట్లాగే. బయటికి వెళ్ళి ఏం వర్క్ చేసుకోలేకపోతున్నా ఇంకా పిల్లల గురించి. మీరేం చేస్తుంటారు.
ఉమ్ సేమ్ ఇంటి దగ్గరే ఉంటాను ఇంట్లో పని చేసుకుంటా. ఇంకంతే. ఫ్రీగా ఉన్నప్పుడు మొబైల్ చూసుకుంటాను ఇకా.
అవునా మీకు ఎక్కువగా నాన్ వెజ్ ఇష్. ఇష్టమా వెజ్ ఇష్టమా.
వెజే తింటాను నాన్ వెజ్ అంతా తెలువదక్క మరి.
వె నాన్ వెెజ్ తినరా ఎక్కువ ఇష్టపడరా.
తింటాను అది కొంతవరకే ఎక్కువ తినను. అవి ఎక్కువ తిన్నా బాగుండదు మళ్ళీ ఫిష్ అయితే బాగా తింటాను.
అవునా ఫిష్ ఇష్టమా ఉమ్. అదే బెటర్ అండి ఇంకా ఫిష్ తొందర డైజెషన్ అయితది ఇంకా వీటి వల్ల హెల్త్ ఇష్యూస్. కూడా చాలా మంది నాన్ వెజ్ ను కొంచెం తగ్గిస్తున్నారు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని ఇప్పుడు.
ఫిష్ అయితే బాగా తింటాను.
అవునా ఆహ ఫిష్ కర్రీ చేయడానికి వచ్చా బాగా మీకు.
ఉమ్ బాగా చేస్తాను అక్క అది మాత్రం ఇష్టంగా తింటా బాగా.
ఉమ్ చేయడం ఇష్టమే చేయడం మంచిగా చేస్తావు. ఇష్టంగా కూడా తింటావా. అయితే ఇంకా నాకైతే చేపల పులుసు ఇష్టం ఉండదు. అసలు ఆహ్ మొన్న మృగశిరకార్తే అయ్యింది కదా. ఆ రోజు ఫిషెస్ తింటాం. కదా మీరేం తింటారో మరి మా సైడ్ అయితే మృగశిర కార్తి రోజు ఫిష్ చేస్తాము. ఆ రోజు ఫిష్ కర్రీ చేసాము.
అట్లా ఏం లేవక్క నా సైడ్ ఆహ్.
అవునా ఆహ్ ఉమ్ అయి అయితే ఇంకా కాకపోతే నాకు మటన్ చికెనే ఎక్కువగా ఇష్టం అండి ఫిషెస్ అంత. లైక్ చేయను ఓన్లీ ఫ్రై అంటే ఓకే వన్ టూ పీసెస్ తింటాను. అక్కడికే చాలు అనిపిస్తది ఉమ్.
చికెను తక్కువే తినను మటన్ అంటేన్నా. ఆ వన్ టైమ్ తింటే ఆ వన్ టైమ్ కూడా సరిగా తినను
ఉ
వండుకున్న కానీ సరిగతిన్నాను ఇంకా రెండోసారి కం టే ఇంకా అసలకే తినను ఇది చాప్ అయితేనా నేను ఎన్నిసార్లు తింటాను బా తింటను
అవునా మీదే బెటర్ అండి మీదే బెటర్ అట్లాగే బాగుంటది
ఇంకా
అవును అదే చెప్తున్నాను కదా ఫిష్ బెటర్ అంటే అసలుకి ఉ అనేతే మంచిది
మరి ఇందులో ఓన్లీ పచ్చిది మాత్రమే తింటా అంటే వట్టివి ఎండు రొయ్యలు ఎండు చేపులు ఇట్లా సగల అవి వాసన కూడా కొడదు నాకు మళ్ళా ఇది మాత్రం తింటా బాగా తింటా నేను
నేను పచ్చి చేపల కన్నా ఇంకా ఎండు చేపలు అన్ని ఆకుకూరలలో గాని వేసుకొని వేయించుకొని తినడం ఇష్టం మళ్ళీ మళ్ళ పచ్చికి తినాలనిపియవు నాకు
నాకు అయివి ఒట్టివి స్మెల్ అసలు నాకు పడవు
అవునవును ఉట్టి చేపలు వేయేది ఆ కర్రీ చేస్తుంటేనే స్మెల్ వస్తుంటది
అది కొన్ని కొన్ని సార్లు మంచిది కొన్ని కొన్ని సార్లు అది కూడా చెడు కొడుతుంది ఎండువి నీకు ఈ పచ్చేదివి ఏం కాదు పచ్చి తింటే ఆరోగ్యానికి మంచిది గుండెకు మంచిది కంటి సమస్యకు మంచిదే ప్రతిది బ్లడ్ కూడా మంచిది బ్లడ్ కూడా ఇది
అవు అదే అంటున్న ఈ మంచిగా జొన్న రొట్టె ఆ చేపల వేపుడు వేసుకొని మంచిగా తినొచ్చు కదా పులుసు సో మీకు ఇష్టంగా తింటే బాగుంటది హు ఇంకేం చేస్తారు మీరు స్పెషల్ గా చేపల కర్రీ కాకుండా మీకు
ఇంకా మటన్ చికెను తలాకాయ కూరను ఇంకా అదే మటన్ ఎండబెట్టింటది కదా అది కూడా చేస్త అది కూడా ఎండబెట్టినది కూడా చేసుకుంటాము
అవునా ఎలా చేస్తారండి అది
పచ్చిదే ఒకవేళ మనం కొనకొచ్చు కొనుకొచ్చుకోవచ్చు లేదంటే మనం ఏదన్నా ఇట్లా ఏదైనా గుడి దగ్గర గాని ఏద ఇంటి దగ్గరగాని పెట్టుకున్న గాని అదే పచ్చిది ఎండలో ఎండ పెడతారు అనమాట అంటే కొంచెం ఉప్పు పసుపు పట్టించి ఎండలో బాపతలాంగా ఆరేస్తారు అవి బాగా ఎండిన తర్వాత కొన్ని మనకు కావల్లని తీసుకొని కొ ముందుగానే కొంచెము
ఒడియాల మాదీరిగా ఎండబెట్టుకోవాలేమో
పచ్చి కూడా కాదు ఎండబట్టుకోవాలి అవి పచ్చిగా లేకుండా ఎండబట్టుకోవాలి పోవాలి ఎండబెట్టుకున్నారంటేనా మనం కావాలంటే తీసుకొని ఆ ఎండిపోతాయి దా ఎండ కైతేనే ఎండిపోతాయి నీకు వాతావరణం చల్గా ఉన్నవి ఇప్పుడు వేజ్ నీకు ఎండవు దూదిమల
అవును ఉమ్ అదే సమ్మర్ లో ఏ ఆహ ఊ
బాగా పెట్టుకొనిమలా
పెట్టారా
ఎండలు ఉండప్పుడు బాగా పెట్టుకున్నా ఆ ముందనే తీసుకొని మనకు కావాల్సినని ఒక గిన్నెలో నానబెటిచు సన్న ఎందుకు మామిలు అరెటట్టు ఇప్పుడు కోసి మనము కావాల్సిన సైజు లో కట్ చే చేసుకుంటాము పసుపు కట్టేసి
ఉమ్
ఫస్టే పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసి పసు పు వేస్తారు
ఆ పచ్చిగా ఉన్నప్పుడు కరెక్టే అవి పచ్చిగా ఉన్నప్పుడు మనము అం త సన్నగా కట్ చేయలేము కదా కొం
అంత సన్నగా ఏం లేదు అంత సన్నగా ఏం లేదు మనం నార్మల్గా కర్రీకి వండుకోడానికి చే సుకుంటాం కదా
అవునవును ఉ
సైజ్
అంతే సైజ్ లో వాటిని ఇంకొంచెం చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి
అంత ఏం అవసరం లేదు మనం నార్మల్గా ఇట్లో
ఉమ్ ఉమ్ ఊ ఉమ్ ఉహ్మ్
అవును ఇంకా అవైతే మనము నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడల్లా చేసుకోవచ్చు కదా హలో
ఎప్పుడు కానీ రిజ్
కొంచెం సిగ్నల్స్ ఉన్న దగ్గరికి వెళ్తారా అండి కొంచెం సిగ్నల్ సరి అవునా కొంచెం వాయిస్ బ్రేక్ అయింది
అదయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఎవరు ఉన్నా లే మనం కావాలనుకున్నాగానీ ఎప్పటికప్పుటికైనా చేసుకోవచ్చు
ఉమ్ ఇప్పుడు మళ్ళీ వాటిని నూనెలో వేయించుకోని తింటారా మామూలుగా మళ్ళీ కర్రీ లాక చేసుకుని తింటారా
నువ్వు కావాలంటే నూనెలో వేయించుకొని చేసుకోవచ్చు మనం నార్మల్ గా కర్రీ లాగాన చే సుకోవచ్చుదాన్ని దాంతో సంఘట అయితే ఇంకా బాగుంటది సంఘటి చపాతి ఇట్లా అయితేనే బాగుంటది టేస్ట్
అవునవును
కొద్దిసేపు ఎన్ని ఎన్నింటాయి కదా కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టుకొని మసాలాలు అట్లానే వేకోకుండా మసాలా మసాలా నూరుకుంటాం కదా నార్మల్గా రోడ్ రోట్లో వేసిన రండైనా నూరుకున్నప్పుడు మసాలా ఆ ముక్కలను కూడా వేసి కొద్సేపు దంచుకున్నాం అనుకోం ముక్క అనేది కొంచెం నలుగుతుంది నలిగినప్పుడు అనేది దానికి మసాలా కూడా పట్టుకుంటుంది అట్లానే వేకోకుండా
ఉమ్ అయ్యో మీరు ముందన్న పరిచయం కాలే ఇప్పుడేమో ఎండలే ఏమో తగ్గిపోయినాయి వేసుకుందామన్నా
అట్లా చేసుకుంటే బాగుంటది నార్ కొంతమంది నార్మల్గా వేసేస్తారు ఇట్లా రోట్ ఇందుట్లో దంచి అంటేనా ముక్క అనేది కొంచెం నలుగుతుంది నలిగినప్పుడు మసాలా కూడా దానికి పడుతుంది ఉప్పు కారం మసాలన్నీ దానికి కూడా పట్టేస్తాయి పట్టేస్తాయి మనం తీరువాత పెట్టుకోవ చ్చు తిరువాతి పెట్టేసుకొని బాగా మసాలా వేసుకొని చేసుకోవచ్చు
ఉహ అంటే ఇప్పుడు మీరు మటన్ తో చేస్తారు చికెన్తో చేస్తారా చికెన్ చేస్త అవునా ఆహా మటన్నే చేసి చేయడమే చూస నా అంటే నేను యూట్యూబ్లలో చూసిన్నాను కాగాని చేయడం చూలే
మటన్ తోనే బాగుంటుంది
అవునా ఈసారి ట్రై చెయాలి ఇప్పుడైతే సమ్మర్ అయిపోయింది ఇప్పుడు ఎండే ఛాన్స్ లేదు కదా
ఎకు ఎక్కువ లేద అనుకున్నాం ఒకటి రెండు కేజీ తెచ్చుకున్నా గాని మనము ఇంట్లో మనమే అనుకున్నప్పుడు తెచ్చుకొని ఎండ బాగా పెడుతుంది అన్నప్పుడు వేసుకున్నాం అనుకో ఎండలో పెట్నామంటే ఎండి ప సై ఇట ఈ మామూలు ఎండలకైతే రెండు రోజులకైతే ఎండిపోతాయి ఎక్కువ ఎండలు పెట్నాయ్ అంటే ఒక రోజులోనే ఎండిపోతా తాయ్
ఉ అవును ఈసారి ట్రై చేస్తానండి ఖచ్చితంగా ఉప్పు కారం క అవును ఇంకా కొంచెం నాన్ వెజ్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టపడ తారు కదా పిల్లలు అలా ఈవినింగ్
పిల్లలకు ఇవి పెట్టాలి అవి పెట్టాలి
అవును రెండు పెట్టాలి
ఒకటే పెట్టి ఒకటి పెట్టుకోకుండా అ తర్వాత తినలేదని బాధపడుకోకుండా రెండు అలవాటు చేస్తున్నారు పిల్లలకు ఎక్కువ వాళ్ళు ఏది ఇష్టపడతారో అది చేసి పెడతా ఉండాలి ఇంకా అప్పుడు బాగా ఇష్టంగా తింటారు పిల్లలు
ఉమ్ అవును బా బాగుంటుంది ఈసారి ట్రై చేస్తానండి ఓకేనా టైం అయిపోయినట్టుంది ఆ ఓకేనా ఆ అండి థ్యాంక్ యూ